హలో హలో హాయ్ ఎలా ఉన్నారండి
బాగున్నాం అండి మీరెలా ఉన్నారు
బాగున్నాము ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చిన
ఓకే భోజనమ అయిపోయిందా మరి
ఇప్పుడే తిన్నా అండి మీరు
ఆ మేము ఫాస్టింగ్ ఉన్నామండి రోజా ఉన్నాను ఆ ఈరోజు మాకు ఆ వెళ్ళామండి స్కూల్లోనే ఉన్నాము ఊ స్కూల్ లోనే ఉన్నాము ఆఫ్ డే స్కూల్స్ కదా అండి పిల్లలు వెళ్ళి పోయారు మేము వర్కింగ్ లో ఉన్నాము
ఓకే ఓకే ఆ రోజా ఇంకెన్ని డేస్ ఉందండి
ఇవాటికి ట్వంటీ సిక్స్ రోజాలు అయిపోయినాయండి ఇంకా ఫైవ్ రోజాలు ఉన్నాయండి థర్టీ రోజాలు అయిపోతే రంజాన్ అవుతుంది ఆ ఉంటుంది
అవునా అది షాపింగ్ అయిపోయిందా రంజాన్ కి
అయిపోయిందండి డ్రెస్సెస్ తీసుకున్నాము
అవునా ఎక్కడ తీసుకున్నారు ఆన్లైనా ఆఫ్లైనా
మేము ఆన్లైన్ కాదండి ఆఫ్లైనే ఇక్కడ లోయాలో తీసుకున్నాము కొన్ని భాగ్యలక్ష్మిలో తీసుకున్నాము
అవును ఇంకేమేమి తీసుకున్నారు రంజాన్ కి ఓన్లీ డ్రెస్సెసేనా
తీసుకున్నాము దానికి ఇంకా చెప్పులు ఇంకా షాపింగ్ అవ్వలేదు చెప్పులు జ్యవెలరీ తీసుకోవాలండి ఇంకా తీసుకోలేదు
ఎట్లున్నాయండి ఇప్పుడు బయట రేట్స్ ఆఫర్ ఏమన్నా ఉన్నాయా రంజాన్ కి
ఆ ఆఫర్స్ ఫుల్లు ఉన్నాయంండి డ్రెస్సులు ఇక్కడ అంటే ఆయేషా కలెక్షన్ ఉంది కదా అందులో ఫుల్ ఆఫర్స్ ఉన్నాయండి నిన్ననే తెచ్చుకున్నారు ఆఫర్స్ లో ఆ చెప్పలు కూడా బాగానే ఉన్నాయి ఆఫర్స్ లో టూ హండ్రెడ్ చెప్పులు అనేసి మంచిగున్నాయి మేడం వర్క్ చెప్పులు కూడా బాగున్నాయి అవి
ఆయేషా కలక్షన్ వాళ్ళు చెప్పులు కూడా అమ్ము తున్నారా
వాళ్ళు కాదు వాళ్ళు డ్రెస్సెస్ ఓన్లీ ఆ వాళ్ళ పక్క వాళ్ళ వాళ్లు అది అమ్ముతున్నారు
అవునా ఆ అందులో ఎక్కువ పాకిస్తానీ డిజైన్స్ ఉంటాయి కదా ఆషాడ లక్ష్మి
సారీ డిజైన్స్ ఎక్కువగా ఉంటాయి
అవును నేను ఒకసారి వెళ్లిన అయితే అప్పుడు ఒక్కసారి షార్ట్ కుర్తస్ ఉండే మిగతా మొత్తం పాకిస్తానీ సూట్స్ ఉన్నాయి అందులో
అవునండి అవి ఉంటాయి అక్కడ ఇగ చాలా ట్రైనింగ్ నడుస్తుంది కదా ఇప్పుడు పాకిస్తాన్ పాకిస్తాన్ డ్రెస్సెస్
అవునవును ట్రెండ్ అదే ఉంది
అవి ఉన్నాయి మొత్తం ఇంకా మీరే మీర ఏం చేస్తున్నారు మీకు ఇప్పుడు ఉగాది ఉంది కదా అండి ఏం చేస్తున్నారు
అవునా ఉగాదికి కొత్త డ్రెస్ ఏం తీసుకోవట్లేదుండి అడి ఉన్నాయి అవే ఆ లెహంగాలు అది ఇంకా షాపింగ్ ఏం లేదు
ఆ ఓకే మీరు పచ్చడి చేస్తారు కదండి ఉగాదికి
అవునండి చేస్తాం
అది ఎలా చేస్తారండి
ఫస్ట్ ఇగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చింతపండు మామిడికాయ చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి
ఉమ్
కొంచెం లైట్ గా కారం, బెల్లం
ఉమ్
ఉప్పు ఉప్పు కాదు
ఉ
తీసుకోవాలండి ఫస్ట్ కుండది కొత్త కుండ కొంటాం అన్నట్టు
ఆ అవునా
ఆ కుండలో నానబెట్ పెట్టుకున్న చింతపండుది మంచిగా పిసికి పోస్తాం వాటర్ పోసిన తర్వాత అందులో ఆ ఇది మామిడి పండు ఆ వేప వగరు నేమ్ ఉంటది చూడండి దాని పువ్వులు అది వేస్తాం తర్వాత ఇంకా బెల్లం మంచిగా ఏస్తాం
ఓకే ఆ
ఇంకా మామిడి పీసెస్ మ్యాంగో పీసెస్ వేసిన తర్వా అంతే అండి
ఓకే ఇంకా ఇంకేదన్న చెప్పండి
ఎట్లా చేస్తారండి రంజాన్ కి
ఆ రంజాన్కి పాయసం ఫస్ట్ సేమియా అవే డ్రై ఫ్రూట్స్ అనేవి గియ లో ఫ్రై చేసుకుంటాం డి ఫ్రై చేసేసుకుంటాము బ్రౌన్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేస్ దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని దాని తర్వాత మళ్ పాయసాన్ని చాలా మరగనిస్తామండి మరగనించిన తర్వాత షుగర్ యాడ్ చేసాము షుగర్ యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఏవైతే మనం రీ ఫ్రై చేసుకున్నామో అందులో యాడ్ చేసిస్తామండి పాయసం లోనే కొంచెం స్పెషల్ గా మనకి పాయసం బాగుండాలంటే మనం దాన్ లో కస్టర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి బాగుంటది ఇంకా కస్టర్డ్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటది పాయసం ఇంకా డ్రై ఫ్రూట్స్ కోప్ర అలాంటివి మిక్స్ చేసుకుంటామండి పాయసంలో మేమి ఇంకా ఆ రోజు అదే ఆ రోజు
కద్దుకకీర్ తిన్నారా అండి
ఆ తిన్నామండి కద్దుక కీర్ సో తిన్ అది తిన్నాము ఆ రెసిపీ తెలియదు ఇంకా ఎలా చెయలో ఆ కానీ బాగుంటదిండి కద్దుగాకీర్ చాలా బాగుంటది సో అది కూడా పెస్ చేసుకోవచ్చు ఒక పాయసమే కాదు కద్దుకీరు కూడా చేసుకోవచ్చు కానీ దాని చాలా టైం పడుతుంది కాబట్టి నార్మల్గా పాయసమే ఎక్కువ చేస్తారు అన్నట్టు ఆ రోజే ఆ రోజు చేసిన పాయసమే బాగా టేస్టీగా అవుతుంది ఫెస్టివల్ రోజు నార్మల్ రోజు చేస్తే పై పాయసం కరెక్టే కాదు గా అనేసి ఫెస్టివల్ రోజు అయితే బాగా కరె మంచిగా ఉంటాది టేస్ట్ ఆ కుదరుతాదండి.
అవునవును మాది కూడా గణేష్ పండుగ అప్పుడు చేస్తాం కదా అన్ని ఫెస్టివల్స్ అవి మంచిగా టేస్టీగా ఉంటాయి, ఆ రోజు
అవునవునండి.
తొందర తొందరగా చేసినా కూడా అదే టేస్ట్ వస్తాది.
ఆ ఏదైతే అదే ప్రఖ్యాతగాంచి ఉంటుంది కాబట్టి ఆ రోజే బాగుంటాయ్ ఏవైనా ఉమ్
ఇంకా మనం అదే రోజు తొందర తొందర చేేస్ నార్మల్ టైమ్ ల ఎంత రిలాక్స్గా చేసినా కూడా ఆ టేస్ట్ రాదు.
అదంతేగా భగవాన్ ఇంకా స అంతే ఇంకా ఇంకా
రోజా ఎట్లా వదులుతారంటే ఇస్తార అయినంక ఎట్లుంటది. నమాజ్ ఎన్ని టైమ్స్ చేస్
మేము నమాజ్ ఫైవ్ టైమ్స్ చేస్తామండి మార్నింగ్ ఫైవ్ కి అలా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ మా ఎలా నమాజ్ స్టార్ట్ అయితది అంటే మార్నింగ్ సూర్యుడు అస్ స్టార్టింగ్ ఎట్లా స్టార్టింగ్ అవ్వకముందే మన నమాజ్ కంపెట్ అవ్వాల అన్నట్టు. ఆ మా ఫజర్ నమాజ్ అంటారు దాన్ని దాన్ తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ జుహార్ నమాజ్ ఉంటదండి ఆ జుహర్ నమాజ్ కంపెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ అది సేమ్ మొత్తం సూర్యుని బట్టే నమాజెస్ టైమింగ్స్ అనేసి ఫైవ్ టెన్ మినిట్స్ అటు ఇటు ఉంటాయండి మళ్ళీ అసార్ టైమ్ అసార్ అంటారు ఫోర్ ఫైవ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ కి చదువుకునే నమాజ్ ని అసార్ అంటారు దాని తర్వాత మళ్ళీ మగరీబ్ నమాజ్ చేసుకుంటాం ఆ మగరీబ్ నమాజ్ ఇప్పుడు ఎట్లాగ మార్నింగ్ సూర్యుడు ఉదయ్ ఇస్త ఉ ఉదయించినప్పుడు చేస్తామో ఈవినింగ్ అస్తమించినప్పుడు మళ్ళీ మగరీబ్ నమాజ్ కంపెట్ చేసుకోవా మాకు మగరీబ్ నమాజ్ కి ఎక్కువ టైమ్ ఉండదు ఫజల్ నమాజ్ కి ఎ ఎక్కువ టైం తీసుకోవద్దు కరెక్ట్ ఆ టైమింగ్లోనే నమాజ్ చేసుకుంటేనే అది ఆ కుుబుల్ అవుతది అన్నట్టు లేకపోతే దాని తర్వాత చేసుకుందాము ఇంకా టైం ఉంది లే అంటే ఆ నమాజ్ ఇగ హుబులోవదు అన్నట్టు దాని తర్వాత యశానమాస్తి ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ అంటే ఇక సలికాలం ఎండకాలం దాన్ని బట్ ట్టేసి టైమింగ్స్ ఉంటాయ్. సో అది టైమింగ్ తీసుకుని ఎప్పుడైనా చదుకోవచ్చు నైట్ లో ఒక వన్ అవర్ అట్లా లేచి కూడా చదువుకోవచ్చు ఇష్ ంకి నమాజ్ అన్నట్టు.
ఆ నమాజ్ లో ఏం చవుతారండి ఖురాన్ చవుతా తరా లేక
ఆ నమాజ్ లో కురాన్ లో ఉన్నవే మేము చూడకుండా నేర్చుకుంటామండి మాకు ప్రా స్పెషల్ క్లాసెస్ అని వెళ్తాము సో అక్కడ నమాజ్ తో దానిలో ఉన్నవి మేము నేర్చుకొని దాన్ని చూడకుండా బైహాడ్ చేసుకోవాలి మళ్ళీ అవే ప్రే చేసుకోవాలి రకాతులున్నంటాయ్ ఆ ఫజర్ లో ఫో నాలుగు రకాతులు మరి సుహర్ లో భార రకాత్ అసర్ లో ఎ ఎయిట్ రకాత్ మగరీబ్ లో టువల్ రకాత్ యశాంక్ లో ఎషాన్ లో ఏమో వేటింద కాచుంటాయండి ఇలా మేము నమాజు చేసుకుంటామండి. దాన్ని బట్ అవి నేర్చుకోవాల్సిందే కంపల్స సరి అప్పుడైతేనే నమాజ్ అవుతుంది.
చిన్నాప్పడు నుంచి నేర్చు
అవును మేం చిన్నప్ నుంచే పంపిస్తారు నాకు స్కూల్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లో నుంచే స్కూల్ రన్ అవుతుంది మళ్ళీ అటు అరబ్బీ కూడా పంపిస్తామండి అది కంపల్సరీ నేర్చుకోవాల్సిందే అండి
అవ్
హ
మళ్ళీ బాయ్స్ వెళ్తారు కదా నమాజ్ కి
ఆ నమాజ్ బాయ్స్ మాత్రమే మజిద్ కు వెళ్ళాలండి గర్ల్స్ మాత్రం ఇంట్లోనే చదువు కోవాలి ఆ వాళ్ళకి
దర్గాస్ కి వెళ్తారు కదా అప్పుడు అందరికి ఎలో ఉన్నదా ఓన్లీ బాయ్స్ కే న
ఆ లేదు అసలు దర్గాలో లేడీస్ కి ఎలౌట్ లేదు కానీ తెలియక చాలా మంది వెళ్తారు కానీ వెళ్ళొదు అక్కడ ఒక బాయ్స్ తప్ప లేడీస్ కి ఎలౌట్ అనేది ఉండదు ఆ ఇగ ఫస్ట్ లో తెలియదు కాబట్టి చాలా మంది వెళ్తూనే ఉంట టారు ఇప్పుడు మొత్తం మన ఖురాన్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే దాన్ని పాటిస్తారు సో వెళ్ళద్దు వెళ్ళద్ అసలు లేడీస్ అనేవారు దర్గా లోపలికి వెళ్ళకూడదు బయట నుంచి మనం చేసి కోవచ్చు ఏదైనా కానీ లోపల్ దేవుని బా దగ్గర దగ్గరికి వెళ్కూడదు అన్నట్టు
ఎందుకంటారంటడి వెళ్లొద్దు అని మనం ద రీజన్
ఆ ఉంది మేడం అందుకంటే దర్గాస్ అనేవి మనం భగవాన్ కాదు కదా అది ఒకటి మనం అనుకున్నాం మనం సో మనకి మనం మంచి జరిపించుకున్నారు కాబట్టి వాళ్ళని మనం ఒక గుర్తింపులా మనం చేసుకున్నది కా చేసుకున్నది కదా అది సో భగవాన్ అయితే అందులో ఉందో లేదో కూడా మనకు తెలియదు కదా సో అలా అందుకనేసే ఆ ఉద్దేశంతోని మనం ఖురాన్ చదివి మొ త్తం దాని మన దేవుని గురించి తెలుసుకుంటే సో అది అది కరెక్ట్ కాదు అనె అనుకు అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళరు సో నమ్ నమ్మకం ఉన్న వాళ్ళు వెళ్తారు చేసుకుంటారు కానీ నమ్మకం లేనిది మొత్తం మనం చేసుకున్నదే కదా భగవాన్ అయితే అందులో ఉండరు కనిపించరు అని అనుకున్న వాళ్ళు ఓన్లీ నా మాస్క్ తప్ప మనకి ఏది లే నమాజ్ పెట్ట టైం చేసుకుంటే అదే మనకు హుబవులు అవుతది అను కున్న వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళారు ఇంకా
ఓకే అండి థ్యాంక్యూ బాయ్
థ్యాంక్యూ అండి ధన్యవాదాలు